ఆ ఎందుకు ఇప్పుడు ఏం చేత్తాన్నావ్ అండ్ల ఉ వాట్సాప్ లో ఏం చేత్తాన్నావ్ దాంతోని దేనికోసం ఉ ఎందు కంటే దేనికోసం అంటే ఇప్పుడు నీకేమి హెల్ప్ కావాలి
ఇప్పుడు అల్ల ఏమి హెల్ప్ కావాలి ఏమైంది
ఈ అడ్డానికి వస్తలేద
హ నప్పుడతు
ఇక్కడ కంప్లీట్ చేస్తే నీకు ఇచ్చిన
ఫోన్ యాప్ పోతే తాక్తే అత్తది అది అత్తే నీకు చూపిత్తది ఇప్పుడు ఈ కాల్స్ వస్తది నెక్ట్ నీకూ
సరే
చిరాగ్ స్ట్రాంగ్ ఇది అంత
మ
ఏమైందే నిద్ర అచ్చింది ఈరోజు అన్న నేను రాక తిరుగుతుంది అది అ ఎందుకు ఎం జేతుందో నాకు అర్థం అయితలేదు స్
మటం
ఆ అయితమయి అవి పై పోదా డైరెక్ట్ అడ అను అచ్చియి అంటన్నావా అచ్యో సారీ బ్ర
దాయి
సర్ప్రైజేయి అయితారు ఆ
ఏస లే సతం